ఏంది
నమస్తే అండి బాగున్నారా అండి.
ఆ బాగున్నామండి మీరు బాగున్నారండి.
అవును బాగున్నమా బోజనం చేశారండి
లేదండి చెయాలి. సరే అండి మనం టాపిక్ వచ్చేసి వంటకల గురించి మాట్లాడదామా
ఓకే అండి సార్ మట్లాడద్దాం
ఓకే అండి ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో బిర్యానీ మటన్ పులుసు
హ్
ఇంకా జస్ట్ చికెన్ పకోడా.
ఓకే ఓకే అన్ని ఐటం అన్ని మీరే చేశారండి. ఆ మీకెవరోన్న హెల్ప్ చేస్తారా
ఆహా లేదండి మా అత్తయ్య పాపను చూసుకుంటూ ఉంటుంది.
ఉహు
ఈ అందుకని అన్నింట్లా కొంచెం లేట్ అయింది ఈ రోజు వంట ఇంగా తినలేదు జస్ట్ తినాలి కాల్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి తింటాము, ఓకే అండి బిర్యానీ గురించి ఏమన్నా మాట్ ట్లాడదామా
ఆ అమ్మ చెప్పండి
ఆ ఓకే అండి ఫస్ట్ మనము ఆ మటన్ తీస్కొని దాంట్లో బిర్యానీ మసాలా నుంచి చెక్క, లవంగము, ఎర్రగడ్ డ్డలు కొంచెం అంటే జస్ట్ క నేన్ మసాలా వేస్ కలిపే చెప్తున్నాను
ఉహు
ఆ దాంట్లో ఒచ్చేస్ కొంచెం పెరుగు, కలర్ ఫుడ్డు ఫుడ్ కలరు బిర్యానీ మసాలా, గరం మసాలా, చెక్కా లవంగము, అల్లం పేస్టు, పెరుగు వేసేసి కల్ప్ పి మనం ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి
ఉమ్ హు
ఆ తర్వాత కొంచెం మనము ఒక బాండిల్ తీస్కొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆ ఎర్రగడ్డలు, టమోటాలు, చెక్క లవంగం అవేన్నీ వేసేసి ఏగిన్ తర్వాత ఈ మటన్ వేసేయాలి
ఉమ్మ్
మటన్ వేఅంత బాగ్ వేగిన్ తర్వాత మనము అదేంటి మనము ఎలా అంటే బియ్యము ఎన్ని తీసుకుంటామో దాని కొలతను బట్టి, మనం నీళ్ళు తీసుకోవాలి.
ఓకే
ఆ నీళ్ళు తీసుకున్న తర్వాత అది బాగా మనం పొయ్యి మీద పెట్టేసి మరిగిన తర్వాత బియ్యం ఏస్ చేసేసి
ఉమ్
సిమ్ లో పెట్టేసామంటంక మనకు బిర్యానీ అయిపోతుందండి.
ఉహ్మ్ ఓకే
ఇంకా అండి మీరేమన్న చెప్తారా
ఆ నాకు యాక్చువల్లీ వైట్ రైస్ చేయడం వచ్చండి. అంత తప్ప ఎక్కువగా ఏమి అంతే వచ్చండి నాకు, సో ఇ
ఇంకో రైస్ కుక్కర్ లో పెట్టేసమంటే అయితుంది కదండి.
ఆ అంతే అండి ఈజీ అది ఇగ్ కా ఏదన్నా నేను రైస్ చేసుకోని ఇక సాంబార్ కైతే, కర్రీకైతే ఇంకా హోటల్ పోయి కర్రీ తీసుకుని ఒచ్చేస్తా అండి.
ఆహా
నేను వర్క్లో ఏమన్నా వంట చేయక ఇంట్లో ఏమన్న చేయకపోతే అలా చేస్తానండి. ఇంకా ఏదైనా ఇంట్లో ఉండి చేయాలనుకుంటే ఇక మొబైలో చూసుకొని చేస్ కోవాల్సిందంతే అండి.
ఆ అమ్మ చేతి వంటలు బాగుంటాయండి ఒకళ మనము చే సెల్లో చూసుకోనేదనా మనకు జస్టు ఏదన్న కర్రీ కావాలంటే ఆ కర్రీ దాంట్లో యూటూబ్ లో సెర్చ్ చేసామంటే దాని పరంగా మనకు ఐటము చేసుకోవచ్చు
హూ అవునండి నేనలాగే చేస్తుంటా ఎక్కువగా
ఊ హా
ప్రతిసారి చూస్కొని చేస్కోవడంమేనండి మళ్ళీ మర్చిపోతా మళ్ళీ ఏం చేసాననేసి
టా
రైస్ మాత్రము హు కరెక్ట్గా చేసుకుంటా అండి
బాగొస్తాయండి కొంచెం
ఆ అవునండి
కొన్ని బాంటాయండి కొన్ని జస్టు కొన్ని సరిగి రావు
ఉహు
కానీ అమ్మ చేతి వంటలల్లో కుక్కు వామ చేసేటివి కూడా మనకు ఓన్లీ వన్ ట్ట గదిలో యూజ్ చేసే ఐటమ్సే ఉంటాయి మిగతా ఈ కొత్త ఐటెమ్స్ కూడా వాడదమా
హలో హలో
ఆ వినపడుతుందండి
ఆ చెప్పండి
వినపడుతుందఅండి
ఆ వినపడుతుంది వినపడుతుందిండి
ఆ ఓకే ఓకే ఆ ఫ్రెండ్ వచ్చాడు అతనేమో చె చెప్తున్నాడు అంతే అండి
ఆహో
హూ ఇంకేంటండి ఈ రోజు విశేషాలు ఎక్కడన్నా బయటికి వెళ్లేదేమన్న ఉందా
లేదండి ఇప్పుడే ఈరోజు కొంచెం లేట్ అయింది
ఊహు
ఈ ఫుడ్ ఉంగా తినలేదు
ఓకే
ఇంక లంచ్ వేసిన తర్వాత ఎక్కడికంటూ వెళ్ళాంలేండి జస్టు పాపకుంగ ఆదివారం పూట ఎక్కడికన్నా ఇంగ పిలుచకుపోవాలంటే బయటికి వెళ్
ఊహు ఆహా ఆ మీ పాప ఏం చదువుతుందండి ఇప్పుడు
చి చిన్న పాప అండి
ఓహ్ ఓకే ఓకే
ఫస్ట్ క్లాసు చిన్న పాప
హు హు హూ
మీర్ కుక్ చేసేది నేర్చుకోవచ్చు కదండి
ఆ నేర్చుకోవచ్చండి ఆ ఇంకా చూడాలండి నేర్చుకోవాలీ అనుకుంటా ఉన్నాను
ఓకే కాదండి ఎ ఎందువల్ల అంటే జస్ట్ మీ అమ్మమ్మీ ఎక్కడికన్నా వెళ్ళినా గానీ మీరు చేస్కోడానికి వీలుగా ఉంటుంది కదా
మ్మ్ అవునండి కొంచెం ఈజీగా ఉంటుంది.
ఆ ఇప్పుడు ఈ పరంగా చూస్తే బయట ఫుడ్ చానా వరకు ఇది కాదు
అవునండి, నేనా ఎక్కువగా బయట ఫుడ్ తిననండి. మామ్గా రైస్ తీసుకుని కర్రీ తీసుకుంటాను కర్రీ తెచ్చుకుంటాను
అవ్
అంత తప్పిస్తే ఇంకా ఎక్కువగా బయట ఏమి ఎక్కువగా తినకపోడు. తినేల్దండి నేను
ఆ అంతేలేండి మే మేమైతే ఆల్మోస్ట్ ఒకాలా చేస్ మనం వంట చేసుకొని స్థితిలో మనము బయటి కంటూ తెచ్చుకోమండి పెరుగు వేస్ కొనైనా తినగలం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
అంటే నాకు ఎలా అంటే బయట ఫుడ్డు వరకు చానా వరకు పట్టదండి అది తిన్నామంటే తిన్న వెంటనే ఫుడ్ పాయిజన్ లాగా మౌల్గా కడుపు నొప్పి గాని మోసన్స్ గాని అలా అవుతాయి.
నేను అలాగే చేస్తానండి ఎక్కువగా, పెరుగు తెచ్చుకొని ఆ రైస్ చేసుకుంటా అండి ఎక్కువగా,
అవునా ఆ ఓకే
మ్మ్ మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టమండి,
మేము ఎక్కువ బిర్యానీ తింటామండి మాంసం బా తింటాము
ఓకే ఆ
అట్లా కాబట్టి ఎక్కువ బిర్యానీ చేసుకుంటామండి, బిర్యానీ సంగటి ఏదైనా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రై గానీ ఏదైనా కర్రీ గాని అలా చేస్
మ్మ్ ఊహు ఓకే నాకాక్చువలీ నాకు నాన్ వెజ్ అంటే ఇష్టమే అండి, ఆ నాకు ఇంక్ ఆ అనుము చారు ఇక సంటీ అయితే నార్మల్గా
ఓకే ఓకే అం
మ్మ్
మాకు నాకు ఎలా అంటాండి జోస్టాక్ లో ఓన్లీ తెలుగే యూజ్ చేయాలి ఇంగ్లీష్ యూ చేయకూడదు ఇంగ్లీష్ యూజ్ చేసామంటే అది నువ్వు ఎంతసేపు మాట్లాడినా కానీ అది రిజెక్ట్
ఏదండి అది యాపు వేరేనా అది,
జోష్టాక్ యాపని మనం ఆ దాన్లో యూట్యూబ్ లో సెర్చ్ చేసినా గానోస్తుందండి, ఇప్పుడు ఎక్కువ చిన్న చిన్న పిల్లలకు రికార్డింగ్ టెస్ట్ వేసాడు,
మ్మ్
నేను లింక్ పెడతాలేండి మీకు కావాలంటే చూడండి,
ఒ ఓకే వాట్సాప్లా లింక్ పంపించండి.
ఆ పంపిస్తానండి దాంట్లో ఎలా ఉంటాయి ఇంకా ఓన్లీ తెలుగే అండి,
మ్మ్ ఓకే
తెలుగురూ రికార్డింగ్ లో మనం తెలిగే మాట్లాడ్లీ, ఒక్క ఇంగ్లీష్ వర్డ్ వచ్చినా గాని
మ్మ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేయ్యాల్నా
ఆ కా కాల్ కట్ అయిపోతుందండి అసలు, కానీ ఇది కౌంటింగ్ మటుకు నీకు కౌంటింగ్ అయితుంది నాకు కౌంటింగ్ అయితుంది
హ్మ్ కరెక్ట్ అండి అవును
ఆ కానీ దీంట్లో మటుకు లేదు నేను దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి చేశాను అది
ఓ చాలా రా మ్ నుంచి యూజ్ చేస్
ఆ చేశానండి బాగా పేమెంట్ పరంగ కూడా నాకు చాలా బాగా వచ్చిందాంట్లో
ఎంతవరకు అర్న్ చేశారండి అందులో
అది మన ఇష్టం అండి టార్గెట్ లేదు కాల్స్ ఇన్ని కాల్స్ మాట్లాడని టార్గెట్ లేదు మన ఇష్టం ఏ టైం అయినా మాట్లాడొచ్చు
ఓకే ఓకే
ఇట్లా ద్ కానీ దాని పరంగా చూస్తే మనం ఇట్లా నెంబర్ పెట్టి కాల్స్ మాట్లాడేది అం టూ లేం లేదు ఆటోమేటిక్గా యాప్ ఓపెన్ చేసామంటే కాల్స్ వెళ్తాయి వాళ్ళకు ఎవ్వ మనం లేడీస్ వస్తారు జెంట్స్ వస్తారు
హ్మ్
ఆ ఎవ్వరైనా ఎవ్ అసలు అది యాప్ ఓపెన్ చేసి కాల్ నొక్కినామంటే వచ్చేస్ తుంది కాల్ పోతుంది కానీ దీని
ఎవరికన్నా చేయొచ్చా
ఆ ఎవ్వరికి అంటే మనం కా ఇప్పుడు మనం దీంట్లో మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తున్నాం
అవును
దాంట్లో మొబైల్ నెంబర్ ఎంటర్ లేదు
ఆహా హో
ఆటోమేటిక్ గా కాల్ పోతుంది అంటే అది ఆన్ చేస్తానే మనం కాల్ వాళ్ళకి వెళ్తుంది
ఎవరో అన్నోన్ పర్సన్ కి కాలు కాల్ వెళ్ వెళ్ళిపోతే
ఆ వెళ్తుంది ఆ వెళ్తుంది కానీ దాంట్లో మనకు ఎలా అంటే డీటెయిల్స్ చెప్పకూడదు మీరు వక్కడ ఉంటారు ఏంటి అవి చెప్పకూడదు పేరు అవన్నీ ఏం చెప్పకూడదు
మ్మ్
మాములు కాల్స్ మాట్లాడుతూ మనం టాపిక్ ఇస్తారు ఆ టాపిక్ ప్రకారం మాట్లాడాలి
ఉమ్ హు మంచిదే అండి అలాగైతే
ఆ చాలా వరకు మేలండి ఒక్క కాల్స్ కొచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఆ బాగా వస్తుందండి దాంట్లో కాల్స్ కానీ అది ప్రాజెక్ ట్ లేదేమో ఇప్పుడు జస్ట్ ఇవ్వలేదు
మ్ మ్మ్ హు
లేకపోతే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మాకు ఇ ట్లే వాట్సాప్ లో మనకు మెస్సేజ్ పెట్టేస్తారు మనం అప్లై చేసుకోండి అని
హ్మ్
ఫస్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు టాస్క్ లు ఇస్తారు
ఓకే
ఇప్పుడు మనకు తెలుగు టాస్క్ లు ఎట్లు ఇచ్చారో ఇప్పుడు దీంట్లో ఎట్లు ఇస్తారో
మ్మ్ హు
అట్లా డాంతో కూడా తెలుగు ట్రాన్స్లేషన్ ట్రాన్స్ఫైబర్ అవన్నీ ఇస్తాడు
ఓకే ఓకే
ఫస్ట్ నేను కూడా అది ప్చ్ కొంచము ఫేక్ అనుకు కున్నాను.. అని మా బ్రదర్ వచ్చి అక్కా లేదు నేను చేశాను ఇది మీరు కూడా ట్రై చేయ్యండి అని చె అయితే ఆ అబ్బాయి మీద నమ్మకంతో అది నేను ట్రై చేశాను
ఊమ్ ఓకే
పే పేమెంట్ మటుకు బాగ పడిందండి అయితే
ఉహు
కానీ జస్ట్ మనము ఆ యాప్ ఓపెన్ ఓపెన్ చేసి క్రోమ్ లోకి వెళ్ళి చూసుకుంటూ ఉండాలి అంటే ఎప్పుడన్నా తను వర్క్ విస్తాడేమో అని
ఊమ్ ఓకే
అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఉంటానుక మనకు వర్క్ వచ్చినప్పుడు అది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనకు వర్క్ వస్తుంది
ఓకే ఓకే
ఓకే సరే అండి మీరు ఏమన్నా చెప్పండి
అది లింక్ పంపియండి నేను ట్రై చేస్తాను
ఆ సరే అండి పంపిస్తానండి చూడండి మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి తరువాత మీకు ఎప్పుడన్నా వర్క్ వచ్చినప్పుడు మీకు వస్తుంది మెసేజ్ వస్తుంది మీరు అప్లై చేసుకోండి అని మెసేజ్ వస్తుంది లేదు అంటే క్రోమ్ లోకి వెళ్ళి క్రోమ్ లో మీరు చూసినారంటే దాన్ని ఓపెన్ చేస్తే యాప్ ను
ఉమ్
దాంట్లో కూడా నీకు ఐడియా ఉంటుంది కొంచెం
ఆ ఓకే ఓకే
ఇప్పుడు ఎలా అంటే అండి ఎక్కువ చిల్డ్రన్స్ కు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు రికార్డింగ్ టెస్ట్ ఉంది అంటే వాళ్ళ మనకు అంటే పిల్లలు అంటే మదర్స్ కానీ ఫాదర్స్ కానీ అంటే వాళ్ళ పేరు ఎంటర్ చేస్త వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేసి తర్వాత వాళ్ళు పిల్లలు ఏం మాట్లాడలేడు కదండి అంటే ఒక టాపిక్ గురించి వాళ్ళ బదులు మన మదర్ గాని ఫాదర్ గాని మాట్లాడొచ్చు
ఓహో ఓకే ఓకే
ఉమ్ ఇంకా అండి ఏమన్నా మీరు చెప్తారండి
గుడికి వెళ్తుంటారా అండి మీరు
చెప్పండి
గుడికి వెళ్తుంటారా మీరు
ఆ వెళ్తామండి మేము మేము జస్ట్ ఎలా అంటే ఇక్కడ మేము ఉండే ఏరియాలో సెట్టి వాళ్ళము అని అంటారు
ఉ
ఆ సెట్టి వాళ్ళ పరంగా అంటే ఫస్ట్ మేము బోనం పెట్టుకున్న తర్వాతనే ఊర్లో వాళ్ళందరూ పెట్టు కుంటారు
ఆ ఓకే
ఆ అలా కొంచం అంటే మేముండే ఒక మూడు నాలుగు ఏరియాలకు మేము పెద్దా అన్నమాట
ఉమ్ ఉమ్ ఓకే
అబ్బుడు మీరు